హా ఏం చేస్తున్నావ్
ఎంలేదురా
అహా తిన్నవా
తిన్న మీరు తిన్నారా
ఆ తిన్నం మొన్న దసరా పండుగకి షాపింగ్ ఎంత ఖర్చు వచ్చింది
మాకు బానే టెన్ థౌసండ్ అయిందిరా మాసైడు ఇగ తెలంగాణ కదా బతుకమ్మ బాగా చేస్తరు దసరా టైం
బాగా సెలబ్రేట్ చేసుకున్నరా ఆ మాకూడా టెన్ టెన్ కె అయినయి బతుకమ్మ మీకు ఆ మీక్ కు మాది తెలంగాణే అని బతుకమ్మ మీకు రోజు ఉంటందా ఓన్లీ చిన్న బతుకమ్మ సద్దులా
రోజూ చేస్తర్ రా మా సైడు నైన్ డేస్ ఉంటది
నైన్ డేస్ ఆ దసరా రోజు పోతరా జమ్మి కాడికి మీరు
ఆ వెల్తమ్ మా కడ బాగా సెలబ్రేషన్ చేస్తరు అవి
ఉమ్ మా సైడ్ కూడా ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర నైయితేనేమో తొమ్మిది రోజులు అమ్మ వాళ్ళ దగ్గర ఫస్ట్ రోజు మళ్ళ సద్దుల అంటే మధ్యల డైలీ ఉండది
మ మాది ఇద్దరిది ఒక్కాడేరా మా అత్తమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది అందరిది ఒక్కాడే మాది
ఆహా మీకు దీపావళి ఉందా దీపవళి
దీపావళి చేస్తం ఇగ నార్మల్ గా సెలబ్రేషన్ చేస్తం ఇగ దసరా అంటే ఇగ పెద్దగా గదా
ఆహా అయితే కొంతమందికి ది దీపవళి అప్ ప్పుడు కూడా నోములు అని వాళ్ళ దీపావళి కూడా కొంచెం స్పెషల్ ఉంటది
అవునవును ఇగ దసరాకి బాగా సెలబ్రేషన్ చేస్తం ఇగ అందరం ఒక్కాడే ఉండి ఇగ మంచిగా అయితది ఇగ దీప్ పావళి కంటే ఇక కుదురుతుంది కుదరదు ఒక్కొక్క అంటే మేము వేరే దగ్గర ఉంటాం అందుక ఇగ ఊర్లోకి వెళ్ళం
ఆహా మరి దసరాకి బట్టలు ఫ్యాన్సీ తీసుకున్నావా పట్టు టైపా సారీ
ఆ ప పిల్లలకి ఫ్యాన్సీలో తీసుకున్నరా నేను పట్టులో తీసుకున్న
ఉహు
మిరు
ఆమె నేను పట్టే తీసుకున్న ఇగ పిల్లల కంటే ఇగ వాళ్ళకి ఏ నచ్చిందది ఒకలకి ఫ్యాన్సీ ఒకళ్ళకి పట్టులంగ జాకెట్ తీస్కున్నం
అవ్నా
ఉమ్మ్
ఇంకా ఏమొండినవ్ తిన్నరా అందరు
ఆ తిన్నం మేము పప్పు అప్పడ్ ఇవాల సండేగద నైటు చికెన్
ఔనా
మీది
మాది రో మటన్ రా
ఆహా అవును సండే స్పెషలా
ఔనవును
దని బతుకమ్మ ఎవరు వేర్షిల్లు నీకు వేరువత్తద బతుకమ్మ
ఆ చేస్తారా నేను కూడా చేస్తా ఇగ వాళ్ళుంటారు కదా ఇక రిలేటివ్స్ ఎలాగో వస్తరు కదా ఆ దసరా అప్పుడు ఇగ మా అత్తమ్మ వాళ్ళు వా లాడ అంటే వాళ్ళ బిడ్డలు ఇగ అందరు ఉంటం కదా అందరం కల్సే చేస్తాం
అవునవున వాల్ దసరాకు చికెనా మటనా
ఇగా మటనే తీస్తారు
అంటే నేమంటాన ద చికెన్ మటన్ అంటే ఇంటికానే కొచ్కుంటరా బైట్నుంచెళ్ళి కోపిచ్చింది తెచ్చుకు రాణి అడుగుతన
అందరం పెద్ద ఫ్యామిలీ ఉంటం కదా అందుకని తెచ్చి తె కోస్కుంటమ్ మేమె
ఆహా మీది జాయింట్ ఫ్యామిలియా
ఆ పెద్దగా అంటే ఇగ రిలేటివ్స్ వస్తారు ఇగ అందరికి కావాలి ప్లస్ మా ఊర్లో ఉంటాం గా అదె ఇగ మా రిలేటివ్స్ అంటే మా చుట్టాలు ఉంటారు కదా అందరం కల్సి ఒకటనుకొని తెచ్చుకొని అందరం ఇగ ఏస్కుంటం అన్నట్లు అట్లా
మీరు జమ్మికాడికి పోతరా దసరా రోజు
వెళ్తం
ఆ మీ సైడ్ ఎట్ల జరుగుతది మరి దసరా మార్నింగా ఈవినింగా
మా సైడ్ ఈవ్నింగే అయితదిర
ఆహ్ మాకు మాన్ ఆ
బ్రావరాసున్ని గాలు సర్ అటు వెళ్తాము చూస్తం ఆడ మంచిగా సెలబ్రేషన్స్ ఆడ కూడా మంచి డ్యాన్స్ చేయడం ఎంజాయ్ చేయడం మంచిగ ఉంటది
ఆహా మాసైడు దుర్గ మాతాని పెడ్తరు దసరా రోజు దుర్గ మాత నిమర్జనం చేష్ ఆమె పట్టు చీరలు ఉంటే ఆ తొమ్మిది రోజులకు తొమ్మిది చీరలు కడతరు
అవును
ఆ వాట్ని వేలం పాట పాడ్తరు
అ మా సైడ్ కుడ పాడ్తరు పాడ్తరు గనీ ఇగ మేము ఎప్పుడు తిస్కోలే ఇగ చాలా మంది తీస్కుంటరూ బాగ పోటి ఉంటదిలే అప్పుడు కనీ
ఆ ఒక్కసారియె ఫై కే వరకు పోతది
మామ్
ఇగ య దుర్గమ్మ దేవత చీరల్ కదా కొంచెం ఎక్కువ రేట్కె పోతయి.
నౌ
ఆ
ఇంకా ఎలా ఉన్నారూ అందరు బావున్నారా
ఆ బానే ఉన్నం మీరు
ఉన్నా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయ నెక్స్ట్ మంత్ లో నాకు ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి వెళ్ళాలి
అవున మ్ హ్ ఫంక్షన్స్కి మీరందర్ కల్సే ఎళ్తరా?
ఆ అందరం ఇగ అక్కడ మా ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తార్రా ఏ ఫంక్షన్
ఆ హా హా యా మేం సింగిలే కాబట్టి ఇగ మేమ్ ఏమన్నా ఫెస్టివలప్పుడు గా కానీ ఇంట్ల ఏమన్న ఫంక్షన్స్ అయితే ఒక్క కాడ కళ్తర్ అందరు
అవును మా అందరం కలుస్తాం మంచిగ వండుకొన్ తినడం ఇగ తిన్న తర్వాత ఎంజాయ్మెం మెంటిగ మాముల్ ఉండదు ఎగరడం అందరిగా మా సైడ్ ఇగ అంటే ఇగ ఏమంటారు రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవ్ రా మాకు అందరము ఇగ మ ఫ్రీగా అందరం ఆడుకోడం ఏదో ఒక గేము ఏదో ఒకటి ముచ్చట్లు ఇగ అన్ని బలే జరిగిపోతే ఆ రోజు ఇగ అంటే టైం గ డిచేది మనక్ దెల్వదిగ ఆ రోజు అట్లయే సెలబ్రేషన్ చేస్కుంటం ఇగ మర్చిపోకుండా అహ
ఆ నువ్ డ్యాన్స్ చేత్తవా
ఆ మస్తేస్తాం రా అందరం ఇగ ఎంజాయ్ చేయడం అంటే ఇగ డ్యాన్స్ తోటే కదా డ్యాన్స్ లేంది మాకు ఆ వొస్ సో ఎగుర్తం ఇగ అందరం ఉంటం కదా ఇగ యా డ్యాన్స్ లేంది ఎంజాయ్మెంట్ బా కాదు. డ్యాన్స్ ఉండాలే పక్కన డీజే ఉండా లె ఎగురుడే ఎగురుడు. ఆ మాసైడ్ బాగా అట్లనే అందరం మీ గ మా అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరం ఏస్తాం ఇగ
మ్ హ్ మీరిప్పుడు రావణాసురుణ్ణి మీరే రెడీ చేస్తారా రెడీ చేసినయి ఏమన్నుంటే తీస్కొచ్చి కాల్తరా?
యా అది మా అంటే మా ఊర్ వాళ్ళు ఉంటార్ కదరా వాళ్ళు తెస్తరు. అవును వాళ్ళు తెస్తరిగ
అంటే మొత్తం గడ్డే పెడ్తరా బాంబుల తోటా
బాంబుల్ పెడ్తర్రా
ఆహా మాసైడ్ గుడా అంతే ఆ ఫస్ట్ ఒక వట్టన్ మీద ఆయన తలి తల్కాయలు పది తల్కాయలకు ఇట్ల కన్లు, ముక్కు, మూతి పెట్టి వ వ వన్సైడ్ మొ త్తం ఇట్లా డ్రెస్సు అది ఇది అన్ని కల కలర్స్తోట్ ఏత్తరు.
మా సైడ్ గుడా అంతే తెస్తరు తెచ్చి ఇగ అన్నీ బాంబులు అవ్ ఇవన్నీ సర్దుతరు మంచిగా కడ్తరిగ ఇగ ఊరి పెద్ద మనిషి ఆ లేపోతే ఊరి పెద్ద మన్ షి లేకపోతే మా సర్పంచ్ వాళ్ళన్ వస్తారు గదా ఇగ ఆయ ననో ఇగ కాలుస్తార్ అన్నట్టు.
ఆ
తానం.
అప్పుడ్ సౌండ్ మాత్రం మామూల్గుండే
అవునవును. ఆ మా సైడ్ లెవెన్ లెవెన్ లెవెన్ థర్టీ టువెల్ అయితది కాల్చేటప్పటికి
ఆ హ
లేట్గా
పా అయ్యోయ్ ఉన్నాయి ఆ సిక్సకట్లా స్టార్ట్ చేస్తారు
హ్మ్ నాకు ఫైవ్ థర్టీ కాంచే ఇగ అన్ని చేస్తారులే గానీ ఇగ అందరం గ్రౌండ్ లోకి వెళ్ళి ఉండాలిగా అక్కడ చూడ్డానికి చాలా మంది వస్తా ఉంటారు కదా
ఆవును ఉ
కాల్సినంకిగ డీజే పెట్టుకొని ఇగ అందరం బతుకమ్మ ఆడుడు ఎగురుడు ఇగ
ఆ మళ దసరా రోజు గూడా బతుకమ్మ సా సే బాగా ప్లే జేస్తరు
అవునవును ఎట్టు జూడు అదే బతుక్
ఆ ఆ డీజే సాంగ్స్ కిగ అప్పుడేక్కువ ఇగ అబ్బాయిలు డాన్స్ ఏత్తరు.
అవును
హ్మ్ బానే ఎంజాయంట దసరా మనకు దసరా అంటేనే ఫుల్ బాగా ఎంజాయ్మెంట్.
అవునవును
పిల్లలగ్గూడా అప్పుడే దసరాకి ఒక ఫిఫ్టీన్ వేస్ వరకు హాలిడేస్ ఇత్తరు మిగిలిన ఫె
తరం ఊరికెళ్ళి మొ సెంజాయ్ జేత్తం ఇగ ఎందుకంటే అప్పుడు ఇగ హాలిడేస్ గదా అందరికి పిల్లలందరు వస్తారు ఊరు నిండా జనాలే ఉంటారు ఇంగా ఎటు జూస్నా అందరు ఇళ్లలోకి చుట్టాలు వస్తారు మా సైడ్ అయి తే ఇగ బా ఇగ ఊరు మొత్తం కలాకలా ఉంటదిగా
కి
ఆ చేస్తాం రా
ఆహా నీకు జేయొచ్చా
నాకు రావురా మా అమ్మ వాళ్ళు చేస్తారు అత్తమ్మ వాళ్ళు చేస్ నాకు రావు చూస్తా అంటే తీయడం అవి అని కలపడం. పిండి గలపడం అవి రావు కాలుస్
అది నాగ్గూడా ఇంకా పిండి కలపడం ఏమి రాదు గాని చేసినయ్ నూనె లేస్ తుడు కాల్చుడు
స్వీట్స్ అంటే స్వీట్స్ చేస్ ర లడ్డు గాని లడ్డూ రవ్వ ల అలాంటివి అయితే ట్రై జేస్తా వచ్చినయ్ మంచి పర్ఫెక్ట్ వచ్చినయ్ అవి అవై తే ట్రై జేస్తా గానీ ఇంగా అప్పల జోలికి మనకి ఆ కొలతలు అవి ఇవి తెలవవు మా అత్తమ్మ వాళ్ళు జేస్తారు మంచిగా
ఆహా
ఇంగ వాళ్ళు కలిపి ఆడ పెడితే చెయ్యడం ఇగ పక్కన ఉండి తీయడం అవివి జేస్
ఆహా ఏ ఏ ఐటెం బాగ జేస్తావ్ నువ్వు
రవ్వ లడ్డు జేస్తారా మంచిగొస్తాయ్ నాకు అవి రవ్వ లడ్డూలు బాగా మా పిల్లలు గూడా మంచిగ తింటారు అవి అందుకే రవ్వలడ్డు జేస్తా
ఆహా ఎట్లా జేస్తావ్ రవ్వ లడ్డు అంటే
ఏము ఈజీ రప్పురా మన రవ్వ దెచ్చుకోవాలి మంచిగా రవ్వదెచ్చుకోని నెయ్యిలో వేంచుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేంచుకోలంటే వేయించుకోవచ్చు ఏస్కోచ్చు ఏస్కోపోచ్ ఆ రవ్వ ఇగా ఆ షుగర్ యా జే షుగర్ ని పౌడర్ జేసి అందులో యాడ్ జేసి మనవి పాలుంటయ్ కదా మామూలుగా పాలు కాగబెట్టి అందులో ఏసి కలుపుడే ఇగ మనం చపాతి పిండి ఎట్లా కలుపుతాం అట్లా కలిపిన తర్వాత కొంచెం కొంచెం ఇగ అది పాలు ఉండడం వల్ల చక్కెర ఉంటది కదా ఆల్రెడీ మనం మిక్స్ చేసి ఆ పాలు చల్లార్ ట అంటే గడ్డ అంటే గట్టిగా అయిపోతది అన్నట్టు పిండి ఇగ గట్ ట్టిగా అయితాంటే ఆ గట్టిగాకముందే మనం పాలు కలుపుకుంటేనే ఇగఉండలాగా జేసి ఆడ బెట్టుకోవాలే పక్కన ఆ పాలు చల్లారుతంటే అవి గట్టిగా అయిపోతది మంచి లడ్డు టైపే ఉంటది ఇగ
ఆహ సరేరా